హలో
ఏం చేస్తున్నావ్
ఏం లేదండి ఖాళీయ నువ్వు మీరేం చేస్తున్నారు
మేము గేమ్ ఆడుతున్నా
హ్మ్ హు తిన్నారా
తిన్నా తిన్నావ నువ్
తినలే అండి తినాలి
హ్మ్ హు
హ్మ్ మీ కజిన్స్ ఫోన్ చేసిలా
అా హ మా కజిన్స్ ఇద్దరు చేసిలు అంతే
హ్మ్ హు ఇంకొకళ అయితే పాపం బా చదువుతారు అనుకుంటా
ఏం చదువుతున్నారో ఏమో
ప్రిపరేషన్స్ ఆయనాంక ఈ ప్రిపరేషన్ చెయాలని కోరుకుంటా
ఆ
కానీ కొంచెం మంచిగ చెప్ చెప్పితే బాగుంటది మనిషిని అయితే
ఇంకా వాళ్ళ అంతా చెప్పడమే చాలా ఎక్కువ
మీరు చెప్పారా
హయ్ అ
ఇంటర్ గాని చెప్పారా
వింటే అదొక ఇంట్రెస్ట్ వస్తాది చెప్పడానికి ఎంత సిగ్ వేస్తాది
అలాగే మరి చెప్పేటొల్లు
అది అది
పాప వాళ్ళ వాళ్ళకి సిగ్గు అయితే అడిగినప్పుడు లేదా
ఏ అది కూడా పె పాపం
మ్మ్ ఎవ్వ అందరని చెప్పుడే
చూద్దం ఆ
మీరు చెప్పారు కానీ అది అర్థం అయితాది కానీ ముందే చెప్పకుంటే ఇప్పుడే కాపీకొడుతాం ముందే చెప్పుల్లి అమ్మా నెక్స్ట్ కదే లేద్ లే నెక్స్ట్ కాలు చెప్త అగుల్లి చెప్పేటొళ్లేే చెప్పాలంట
ఏం చెప్పేటోళ్ళు చెప్పాలి
జరిగింది చెప్పేటొళ్ళె వినాలని చెప్తారు రూల్ పెడతా ఈ కాంచల్
ఆ సరే ఆండీ నిన్ నాకు జరిగినప్పుడు కద చెప్పేది అది ఎప్పుడు జరుగుతాది ఇప్పుడు ఏమన్నా జరుగుతదా
లేదు అప్పుడు ఇప్పుడే బయటికీ చెప్ ఇలా జారిగే చెప్తారనే చెప్పనప్పుడు ఎందుకు
అ ఆ
మ్మ్
అయిపొయిన
చెప్పానప్పుడు ఎందుకుగాని అ వినాద్దు వినే వాళ్ళు వాళ్ళకు కూడా అప్పుడు చప్పుమండారు అప్పుడు ఇగ ఆళ్ళు అడగకపోయినా నినేట్ట అడుగుతా
ఆ
మేము ఎట్లా కజిన్స్ అందరం చెప్పుకుంటాం చూద్దాం మీరు చెప్తారొ చెప్పారొ మానళ్ళందరు మ మంచొళ్ళు అన్ని చెప్తారు నాకు
అవున
మ్మ్ మీలాగ అయితే కాదు
సరే
మీరు అన్నీ లోపట దాచుకుని ఉంటారు
హ్మ్ మ్మ్
ఉహు రియల్ చెప్పిన
సరే అంటున్నా కదా
అట్లా ఒప్పుకోవాలి బాగుంటది
చెప్పాలి
అప్పుడు ఒక పని చెప్పిన చేసిల్ల
ఏం పని
ఏం పని చెప్పినా గవ్ ఫాలోగో టి గర్ల్ కి కొంచెం తెలుసుకోమని చెప్పినా
ఆ తర్వాత నా ఫోన్ చార్జింగ్ భెట్నా
ఉ చవలే నాన్న దోనికి తప్పేగా
ఎందకు తీసిన గానీ గుర్తులేదు
ఉ నా పనేందుకు గుర్తుకుంటది ఇగ మేమ్ ఎప్పుడు గిట్లనే ఉండాలనుకుంటారు
ఇప్పుడు చేస్తా
ఉండాలనుకుంటారు ఎప్పుడు చి వె వేరిటోళ్ళకి చొప్పిన ఇప్పటికేసి డైరెక్ట్ ఏదో ఒకటి చేస్
అబ్బో
ఇంకా
చెప్పాలి నువ్వే
నినే అప్పటికేని మాట్లాడతాన్నాను మీరే చొప్పాలి.
ఉ ఎమ్ చెప్పాలి చెప్ను నువ్వే ఏదో ఒకటి
ప్పండి మీరె
నా మీ ఇప్పుడు ఎటనా ఉరికెళ్లే ప్లాన్స్ ఉన్నయ నీకు
లేదు
ఏ ఒస్తా అనటున్నావ్
ప్లాట్స్ లేవంటనా ఫిక్స్ ఉన్నది
జోకా దాన్నే కదా అడుగుతున్నా నేను
ఊ
గానికి
ఇంకా మీ ఫ్రెండ్ కు ఫోన్ చేసిలా
మా ఫ్రెండ్ దేవరు
ఎంత మంది ఉన్నరో
అంటే నాకు గర్ల్ బెస్ట్ ఫ్రెండ్ అడుగుతున్నా లేకపోతే బాయ్ బెస్ట్ ఫ్రెండ్ గురించి అడుగు
బాయ్ బష్ట్ర ముందు రోజు
చేసిన అప్పుడు
ఏం మాట్లాడిళ్ళు
ఏమో అదేనో
మీరు ఏదో విన్నారు
నేను చెప్పిన వాటిని కాన్సంట్రేషన్ తోటె వింటా
అదే అందుకే వాగిలు ఇలా ఉంటాలు మీ ఫ్రెండ్ పాపం మాట్లాడింది దీని వళ్ళ అర్థం చేస్ కచ్ మీర్ ఇంతింత లోనే
ఏదో వాగిండంటే ఏదేదో వాగిండని కాదు ఏదో చెప్పిండు ఏదో మాట్లాడిండు అట్లా కొంచెం ఫ్రెండ్లీ వేలో చెప్పేసి
మాక అంత ఫ్రెండ్లీ వేయద్దు మాకు నార్మల్గా ఉంటే సరిపోతది ఊ మే మంత్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయం ఇవర్ లగ్గరికెళ్ళి
ఊహు
ఊహు ఇంకా
చెప్పు
నేనే ఎప్పన్న
ఊ ఏం చెప్పాలే
ఏదో ఒకటి చెప్పు
ఊ ఉ మీ చిన్నక్క ఫోన్ చేసారా
లేదు
చేయక పోయిలు కొసేపు
ఆ అత్తమ్మ చేద్దామన్ చేసిన లిఫ్ చేయట్లే ఆ అవును ఏమన్నావ్.
ఏం మంచిగున్నది
నేను షార్టేసుకొనెల్తే బావుంటాను
ఊహు
ఉ ఉ ఎందుకు నవ్వుతున్నావ్
ఓ సరే చిన్న సార్ అనుకున్నా
చిన్నదే మరి అది
ఓహో ఓకే
ఉ ఏమన్నా అన్నవా
నేనేమ్ మన్ల
ఉహు
ఉ హు అంటే
ఏమన్నాది మీ చిన్నక్క లేపలే ఫోను
లేపలేదు
ఉ హు
పొద్దున మాట్లాడింది
ఏం మాట్లాడింది
ఆ నార్మల్గానే ఏదో సోది సోది మాట్లాడుకున్నాం
పాపం మీ అక్కది మీ బెస్ట్ ఫ్రెండ్ది మొత్తం సోదేనా
మా ఫ్రెండ్ దైతే సోదెంగాదు బాబ్ బా మా అక్కది మాత్రం సగం సోదైన్ది సగం కొంచెం టాపిక్స్ మాట్లాడినమ్
అదే ఎవరితోటి మాట్లాడితలేదు అవి కాదంటారా మీ ముగ్గురు అక్కచెల్లేలు
నేను
అదే నీ ఒకలా మాట మీద చేసుకుని వాళ్ళు ఇష్టం అన్ మరి ఇంకొక్కలైతే అయితే ఇంకో లాగా ఆలోచిస్తారు నడపక్క. అ అలాంటే ఇష్టమాని అళ్ళు. ఇట్లా ఫోన్ మట్లేటప్పుడు అట్లా చెప్పుకోంటారా చెప్పబుద్ది అయితదా.
మా ఫ్రెండ్ తోటి కొంచెం టాపిక్స్ మాట్లాడినమ్ మా అక్క తోటి సగం సోదైన్ది సగం టాపిక్స్ అయినాయి
ఉహు
ఆ తర్వాత దానికి మధ్యాహ్నం కాల్ చేస్తే అది లిఫ్ట్ చెయ్యట్లేదు
ఉహు
ఆహా
ఉ
సరే రేపైతే మీ పెద్దక్కకి ఫోన్ చేసి ఫోన్ చేసి వద్దు గాని కలిసినప్పుడు మాట్లాడ
డీస్ కలిసినప్పుడు మనం నేను కూడా ఉండాలి
ఆ
నేను కూడా వింటా కదా
ఉ ఉంటారు కదా మీరు ఉండరా
ఎటు పోతరు
ఎటు ఎల్లను ఉంటా
ఉమ్ నేను సపరేట్గ ఒక్కల్ని నడగ
స్ ల్
నాతోడు కంపెనీ ఉండాలి కదా ఆ కంపెనీ ఎవ్వరు తెలుసు కదా నాతో కంపెనీ ఎవరు ఉంటారో
నేనైతే ఉంటా హు హు.
నేను కూడా అనేది ఒకళ గురించి లే
అవు
నా తీట పనుల కొంచెం అప్పుడప్పుడు చేర్చుకుంటా అప్పుడప్పుడు రాదు కాని అప్పుడప్పుడు వత్తది ఇట్లాంటి విషయాలు వత్తది
మాక్సిమం టెన్స్ లో వస్తా కొన్ని టెన్స్ లో మాత్రమే చాలా రేర్గా రాను
అదే మాక్సిమం టైం ఊకా రాదు కదా ఇక ఊకా మాక్సిమం మాక్సిమం టైమ్ ఎప్పుడు వస్తాదో నాకు అర్థం కాదు మక్సిమం టై
ఏ నువ్వు నీ గుండెలు మీద చెయ్యవేసుకుని చెప్పు నేను రాలేదా నువ్వు మాక్సిమం టైమ్స్
గుండెల మీద చేసుకున్న రాలే మీ మీ పక్కకి చిన్న చెల్లు ఉందా
నా చెల్లి నా
మా చెల్ల
ఎవ్వరు లేరు నాకు మీ పెద్ద చెల్ల ఫోన్ ఇచ్చి వెళ్ళింది
పెద్ద చెల్ల ఫోన్ వచ్చి ఇచ్చి పోయిన
అంటే షాప్కి వెళ్ళేది ఉండే ఫోన్ ఇచ్చి నన్ను షాప్కి తీసుకెళ్దాం అనుకుంది కానీ నేను వెళ్ళలేకపోయిన
మరి ఎట్లా మా చెల్లా
ఒక్కతే ఎల్లింది
ఎట్లా ఒక గట్లా ఆడించుకుంట ఉంటావు నువ్వు పిలిచినప్పుడు రావాలి నువ్వు దా ప్లాజోసు చెప్పడంమన్నా
ఆ ఫ్లాట్స్ ఇందాకనే ఇచ్చేసిన బాత్రూమ్ లో ఉందది అవునన్నయన అడిగింది నువ్వు నువ్వు రావు అనుకుంటే నేను వెళ్ళపోతా జస్ట్ అదే చెప్పేసి వెళ్ళిపోయింది వస్తావని కూడా అడగలేదు
అది నీలాగ అనుకున్నావా రాను అంటే ఉకే అడుగుడు
నేను అసలు రానని చెప్పలేఆమె నన్ను అడగలేదు ఫోన్ ఇచ్చేసి నువ్వు ఇక రావు కదా అని వెళ్ళిపోయింది అంతే
ఇ మా చెల్లకి తెలుసు ఎట్లా అదే మా చెల్లె తెలుసు ఎట్ల రావ
ఆ ఆ
రావాలనుకుంటే ఎన్నో ఉన్నాయి రావచ్చు
అరే ఆమడగనే లేదు నేనెట్లేళ్తా?
అడుగు తిన పోతావా పాప నువ్వు వచ్చి ఒక్కసారి అడగా మ చెలనిసల్చ్చనే
అంత సార్ అంత లేదు చాలా సార్లు హ్యాండ్ ఇచ్చింది.
ఆం ఇచ్చిందా నేను ఉన్నప్పుడు ప్రతిసారి వచ్చింది
లేదు
బట్ట పెడతా నేను నేను ఉన్నప్పుడు ప్రతిసారి వచ్చింది
నువ్వున్నప్పుడు ఆమె పని మీదనే పోయినా, నా పని మీద నేనెప్పుడు రాలేదు.
నీ పనిమంద వచ్చను
అయితే అప్పుడడుగుంటే వచ్చుంటది బట్ కొన్నిసార్లు ఆమె గూడా రాలేదు అఫ్ కోర్స్.
ఇప్పుడు రాందుకు పోవా ఇదే
నేనిప్పుడు అట్లా చెప్పిన నువ్వు తిప్పి తిప్పి అదే తీసుకొస్తావ్.
నువ్వు అట్లేనే అంటాను
మా చెల్లూకొస్తే నువ్వు రావ అంటే ఆమ కూడా కొన్నిసార్లు అట్లా రాలేదు అని చెప్పిన. దానికి దీనికి లింకేం లే నీ చాలా సార్లు రాకపోయినామ్మ మళ్ళీ నాన్నుడుతతే నేను మళ్ళీ వెళ్తా. ఆమె చాలా సార్లు రాకపోయి నే మళ్ళీ ఆమె నడు తమ నా తోటి కూడా వస్తది.
ఓకే ఇద అంట ఇష్టను
ఆ
సరే సరే అంట నా బాయ్
సరే